హలో
హలో
వినిపిస్తుందా
ఆ వినిపిస్తోంది
హుం చెప్పు అక్క
ఇంగ ఇప్పుడే వచ్చంది సదురుకొని మళ్ళ బిడ్డ కాడి పోతుండు.
ఊహూ ఊహూ అంతేగా మళ్ళ
ఆ అంతేగా అంతేగా వచ్చినమా చూసినమా పోయినమా
హ్మ్ ఎప్పుడంట బోనాల పండుగ ఏమన్నా టాక్ ఉందా
ఆగస్టులో ఉంటుంది
ఆగష్టు
ఆ పలోనే ఎగ్జామ్స్ అయిపోతాయి నువ్వు వస్తావ్ కూడా
ఎగ్జామ్స్ ఉండవులే ఆ టైం కి ఆ ప్రాబ్లం ఏం లేదు గాని ఒకవేళ హాలిడేస్ లోనే ఉంటే సేఫ్ కొంచెం అదే ప్రాబ్లం మళ్ళీ లేదండి ఇంకా ఊరికే సంవత్సరం మొత్తం అటెండెన్స్ లేదు అటెండెన్స్ లేదు అని ఊరికే తలకాయ్ తింటారు
అంతేనా
హ్మ్
నిన్న మ్యాచ్ అయిపోయిగా ఆర్ సి బి గెలిచిందిగా
హ్మ్ చూసిన
ట్లుంది అక్కడ వాతావరణం
ఏముంది ఆ ఫ్యాన్స్ అనే అనబడే వాళ్ళు ఏం చేసిర్రు ఆగం ఆగం తెల్లు తెల్లు బెంగళూరు మొత్తం కార్ అద్దాలు బలగొట్టిలు బస్ అద్దాలు బల్గొట్టి షట్టర్లు బాల్గొట్టిల్లు సిగ్నల్స్ మనుషులు పోయి తొక్కుకుంట అట్లే పోఇల్లు ప్రాణాలు పోతుంటే కూడా ఏమి అదేమి ఫ్యాన్ ఫాలోయింగో ఏమో
ఉ
మొత్తం ధ్వంసమే చేసారు నెక్స్ట్ ఇట్లే కంటిన్యూ ఇట్ల పోతే ఇంకా వాళ్ళని మ్యాచ్ల నుంచి తీసేస్తారు
లాస్ట్ టై కూడా
హ మ్ చాలా మందికి ప్రమాదం అయి లాస్ట్ టైం చనిపోయిర్రు కూడా ఫ్రాన్స్ వల్ల ఇప్పుడు కూడా అట్లే అవుతుంది
ఉ
హ
టూ టైమ్స్ ట్రోఫీ వరుసగా
విన్నయరు ఓకే వీళ్ళేదన్నా సెలబ్రేషన్స్ మంచిగా చేసుకుంటే ఓకే అక్క కానీ వీళ్ళు చేసేది మామూలు మనుషులకి ప్రమాదంగా మారుతుంది కదా హు ఇందాకే వచ్చింది న్యూస్ లో కార్ అద్దాలు బస్ అ అద్దాలు సిగ్నల్స్ సిగ్నల్ లైట్లు అన్ని పాల్గొట్టుకుండా పోయారంట ఫ్యాన్స్ మనుషులు పోతుంటే అట్లే తొప్పుకుంట పోతు రంట
హ ప్రియాంక అక్క ఎప్పుడు చెప్తుందంట తర్స్ డే నా సాటర్డేనా
ఇప్పుడు ఫోర్ అనింది నాతో నాలుగో తారీఖు అనింది
మూడు నాలుగు ఐదు మంచిగా లేవు ఆ
మ్ హు హు నాలుగు ఐదు ఆరు మంచి గానే ఉన్నయంట ఒకటి రెండు మూడు మంచిగ లేవంట
అ హా అట్లనా
అయితే నాలుగు లేదంటే ఐదు మీ రెండు రోజులల ఖచ్చితంగా అవుతది
ఆ
నిను నిన్న చేసిన అంతే ఇంగ చేయాలె అ
ఆ ఆ
హు
ఆయన బానే ఉందిగా వస్తా అంటలేదుగా బాగానే
ఎందుకంటలే మొన్ననే అనింది వెళ్తా వెళ్తా అనింది మళ్ళీ వాళ్ళు ఇరవై ఒక ఇరవై ఒకటి తర్వాత వదిలే ఉండు అన్నారంట ఇరవై ఒకటి అయిపోయినాక అనే ఉంది ఇగ
పింకిగా అన్నదిాకుండు పింకకిి ఫిడ్ో కొడుకో చూడవా ఇగా అని అన్నది
హ చూస్తా వస్తావా మరి సంధ్యక్క కూడా ఉందిగా మరి ఇడా అని అంటే ఇంకా నెల ఉందంటా కాదా అక్కది డెలివరీ ఆ టైమ్ లో పోతా అని అంటున్నారు
నం పెయిన్స్ రావాలని చూస్తున్నారా ఏమొ ఇంగ పస్టుది ఎట్లాయినా సరే పడ్డాకదా ఆహ్
ఉహ్ తొందరెం ఉంది మరి నుంచినే గను అగ్ తొందర తొందరగా బోతుగా ఎందుకు అదంత ప్రశాంతంగా పోయచ్చుదనికి
అయినా ఫుల్ ఉబ్బ దిసుందిరనాయన అక్కడ
మాది బెట్టరే ఇక్కడ వర్షం చల్లబడింది. వాతావరణం అంతా కొంచెం చల్లగే ఉంది ఇప్పుడు.
ఫుల్ ఉబ్బ తీసి పొద్దున్నాక. ఫుల్ ఎండ నైట్ ఉబ్బ ఫుల్ ఉబ్బ ఏటు వైపు పండుకుంటే, అటువైపు చెమటలు కార్
ఉహ్మ్ ఒక్కసారి వానబడితే ఇగ సెట్ పోతదిలే
పడుతుందిరా అప్పుడాప్పుడు పడుతుంది. ఇప్పుడు టూ టైమ్స్ పడ్డ. అంటే ఎట్లా పడుతుంది అంటే ఏమైనా భూమి జడవడం పోడం బాగా పడతలేదు.
మాకు పర్లే మా మా నిన్న కూడా డా నైట్ బాగానే పడింది. వానం మొన్న నైట్ బానే పడింది. ఇయ్యాల నైట్ అంటే ఎమ్మాయ్ తెలిదిగా ఎట్లుంటదో
ఉహ్ హు
మాకు బానే పడుతుంది. వాన ప్రాబ్లం వుండదులే చల్లగే ఉంది వాతావరణం.
ఉహ్మ్
ఉహే
ఎండలు ఫుల్లు ఉన్నాయి. అస్ సారి ఇప్పుడు వానలు కూడా ఫుల్ ఉంటట్టుంది.
ఆహ్ ఉంటై
ఉహ్ కరోనా టైం లో వచ్చినాయి బాగా వర్షాలు ఆ తర్వాత ఆళ్ళ ఒక్కసారి మాళ్ళీ ఈ సారోస్తాయి అనుకుండ
ఉహ్మ్ వస్తే వస్తయేమో మరి ఎక్కువ వచ్చిన ప్రమాదమే మరి తక్కువ వచ్చిన ప్రమా సమస్యే అక్క
ఆహ్
ఏ ఎటు పోయినా సమస్యే ఉహ్మ్
పోయ్యిండు. ఎప్పుడోస్తా ఏంది అదంతా చెప్తుంది చెప్తున్నది నేన్ చెప్తున్నా. అమ చెప్తుంది అట్లా ఉహ్మ్ ఇంతసేపు మాట్లాడుతుంది. ఏం మాట్లాడుతుంది అని అ అంటుంది. ఏం మాట్లాడుతుంది అని అంటుంది ఏమనట్లే అం పని చేసుకుంటుంది. ఆహ్ బుడిగాడేమో పైన ఉన్నాడు. ఆమ్ పని చేసుకుంటుంది. ఆహ్ సెవెన్ థర్టీ అయింది గర అప్పుడే
నేను ఫోన్ చేసే అర్ధ గంట ఐతుంది నీతో మాట్లాడబట్టే
ఇక అన్నం ఉంది ఇక కూర ఏం చేయాలని ఆలోచిస్తుంది కూర ఏం చేయాలి ఉన్న గోకరికాయతో సరిపిచ్చుకున్నామా మళ్ళా పెద్ద్నాన్నోస్తే ఏమంటాడు మళ్ళా గోకరికాయనా అంటాడా ఏంది ఈ పోరగానికి పోయినోళ్ళింతవరకు రాలేదు పొయ్ అటే పోయిర్రు ఉంకురానే బెదిరిస్తూరు అందరికి బెదరాల్సోస్తుంది ఏంది అని ఆలోచిస్తున్నా
ఎవరు బెదిరిస్తుర్రు
ఇద్దమ్మ
ఎవరు బెదిరిస్తుర్రు
అన్నయ్య వస్తలే అని అంటుండంట అడు పోయిర్రంట వాళ్ళింటికి తీస్కో కొని పోయుందంట
అదే నేను అన్లే వా ట్టే పోయినట్టుందని
ఏం చేస్తారు అడి పోయి ఐనా ఈ మొన్నటి దాకా ఆడనే ఉంది రా వాళ్ళమ్మోళ్ళ ఇంటికాడనే ఉంది అన్నయ్య వచ్చే ముందు రోజు తీసుకొచ్చింది తర్స్ డే రోజు తీసుకొచ్చింది ఆ థర్స్ డే నైట్ వచ్చింది ఫ్రైడే రోజు మళ్ళా పంపరని ఫ్రైడే రోజు మండే రో సాటర్డే రోజు మార్నింగే అన్నయ్య వచ్చాడు
ఫ్రైడే సాటర్డే రెండ్రోజులుంది మల్ల పోయిందా
ఈ రోజు పోయింది
హ్మ్ అసలు ఇడికి రావట్లేదు అట్టుంది ఆడనే ఉంటట్టుంది గా ఆరోఫ్లోర్లో
ఆ
ఇంగయిపోలె హలో హలో
అక్క వాయిస్ బ్రేక్ అయి తుంది హలో
బ్రేక్ అయితుందా ఇప్పుడోకేనా హలో